హయ్ అండి ఎలా ఉన్నారు
హయ్ అండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఉం బాగున్నామండి ఏం చెతున్నారు
ఏం లేదండి ఊరికే మూవీ చూస్తూ ఉన్నానండి మీరేం చేస్తున్నారండి
నేను ఇందాకే మూవీ చూసానండి మీరేం మూవీ చూసారు
నేను ఇప్పుడు ఇది లేదండి ఇది భరత్ అనే నేను చూస్తానండి మహేష్ బాబుది మూవీ
ఓకే ఓకే ఏనుందా ఊరికే టైం పాస్ అవు టైం పాస్ కాలేదు అని చెప్పి పుష్ప చూస్తా అండి పుష్ప వన్
అవునా అండి
ఏమో చూడాలి అనిపించేనా
అవునా అండి మీ ఫేవరెట్ హీరో ఎవరండి
నాకి అల్లు అర్జున అండి
అవునండి మనకి మహేష్ బాబు అంటే ఇష్టం అండి
ఓ మాక్సిమం అమ్మాయిల అందర మహేష్ బాబుని ఇష్టపడతారా బయట వొళ్ళు ఇంకా ఎవరు అబ్బాయిని ఇష్టపడరా మీరు
అలా అని చెప్పులేదండి
హు హామ్ నాకి ఫేవరెట్ వచ్చసి అల్లు అర్జునే అండి
ఉం అల్లు అర్జున్ కూడా బాగుంటాడు కదా యాక్టింగ్ కూడా బా చేస్త
అవునవును యాక్టింగ్ బాగా చేస్తాడు అందుకే నాక ఇష్టం బాగా ఉం ఎట్లాంటే మీరు ఏ మూవీతో ఆ ఆ మహేష్ బాబుకి అభిమాని అయ్యారండి
మహేష్ బాబు మూవీ అంటే నేను చ్ అంటేన్ని అన్ని చూసిననండి నేను ఫస్ట్ నుంచి ఎక్కువ చూసేదాన్ని మహేష్ బాబు మూవీస్
ఓకే అంటే ఈ మూవీ అని ఉంటది కదా అట్లాలి
అప్పుడు అది పాత మూవీ అండి గుర్తులేదు అప్పుడు నుంచి ఇస్తామండి నాకు
ఓకే నేను అంతే అండి ఫస్ట్ ఫస్ట్ అల్లు అర్జున్ మూవీ చూసింది ఆర్య చూశాను నాకెందుకు చూడగానే ఆర్య మంచిది అనిపించింది ఆ యాక్టింగ్ బాగా మంచిగా అనిపించిందిండి నాకి ఆర్య చూడగానే
అవునా అండి
ఆ అందుకే అప్పటి నుంచి నేను అల్లు అర్జున్ అభిమాని
నాక హ్యాపీ మూవీ చాలా ఇష్టం అండి ఎన్ని సార్లు చూసినా బోర్ కుట్ట కొట్టదు అల్లు అర్జున్
అవున అవును బాగుంటాయిండి కొన్ని కొన్ని మూవీస్ మనం ఎన్ని సార్లు చూసినా బాగుంటాయి
ఆ రేసుగుర్రం కూడా బాగుంటదండి
అవునవును మంచిగా ఉంటయి మంచిగా ఉంటయిడి మూవీస్ యాక్టింగ్ కూడా వాళ్ళు ఎట్లా అంటే ఎంత కష్టపడతారు కదా అంటే సింగిల్ టేక్లో చేయడము చానా కష్టము
ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు ఇంత ఈజీగా డబ్బులు సంపాదిస్తారని కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకే తెలిసు ఉంటుదండి అది
అవునండి పొద్దున్న లేచి వాళ్ళు ఏమంటారు ఆ అవేమంటారు బాడీ మెయింటైన్ చేసే జిముకి పోవడం కానీ ఎక్ససైజెస్ కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ కాని వాళ్ళు మనమాది ఏమంటే దీన కాదు కదండి
అవునండి అయి ఏం అసలు ఏం తినకుండదు మనం అయితే ఏదో ఒకటి తినేసి ఉంటామండి
ఆ వాళ్ళు ఇదే తినాల ఎందుకంటే అందుకే మళ్ళీ ఫేస్ లో కానీ ఇంక ఇంకోటి ఏం రాకూడదు అని చెప్పి ఫేస్ కు సర్జరీ చేపించుకోవడాలు ఎన్నిక తిప్పలు పడు తరు వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్టీఆర్ తీసుకుంటే అంటుకుంటారు కదా తెలుసు కదండి మీకీ జూనియర్ ఎన్టీఆర్
ఆ తెలుసు అండి తెలుసు మూవీస్ కూడా చూస్తూ ఉంటానండి నే
ఆ అతను యాక్చువల్ గా అయితే వాళ్ళ నాన్నకి పెళ్లి చేసుకోకుండా ఒక ఆమె ఉంటుంది అంటే రెండో భార్య ఆ భార్య కొడుకు ముస్లిం ముస్లిం అబ్బాయి అంటారు
ఆ
కానీ వాళ్ళు ఫస్ట్ లో అప్పుడు ఒప్పుకోలేదని టాక్ అండి అంటే ఇట్లా మా వాడు కాదు మా ఫ్యామిలీ కాదు నందమూరి ఫ్యామిలీ కాదు అది ఇదిని టాక్ అప్పుడు కానీ ఎన్టీఆర్ ని మళ్ళీ ఆ వాళ్ళ నాన్న ఉన్నారు కదా ఆ హరిచంద్ర హరిచంద్ర ప్రసాద్ మళ్ళీ వాళ్ళ నాన్నగారు తీసుకొని అసలు బాగా కష్టమన్నారు కదండి బా చూసారాండి మీరు ఎన్టీఆర్ మూవీ ఏ మూవీ చూశారు
ఆ చూసినానండి నేను రబసా చూసినాను ఇంకా చానా ఉన్నాయి కదండి లవకుశ
ఆ జై లవకుశ ఇంకా జన ఆ జనతా గ్యారేజు
ఆ అవునండి చూసినానండి నేను కూడా నీ కానీ ఇప్పుడు ఇప్పటికా మూవీస్ అంటే పాత మూవీస్ చానా చూసినానండి నాకు ఈ చాల నచ్చినాయి కూడా
అవునవును
యాక్టింగ్ బాగుంటాది డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు
అవునవును డ్యాన్స్ అంటే గుర్తొచ్చే ఫస్ట్ పేరు అయితే ఎన్టీఆర్
ఆ అండి అల్లు అర్జున్ రామ్ చరణ్ అవునండి వీళ్ళు ముగ్గురిది ఎక్కువ వినిపించేది బా చేస్తారు
అవునవును వీళ్ళు ముగ్గురు తప్పితే ఎవరు అంతగా వెయ్యలేరని టాక్ ఇండస్ట్రీలో
బా చేసేది కూడా వీళ్ళే అండి ఎవరు అంతగా చెయ్యరు అ అంటే ఎక్కువ అబ్జర్వ్ చేసినా కూడా అన్ని సింపుల్ సింపుల్ స్టెప్స్ చేసింటారు చాలా మంది కానీ వీళ్ళు అలా కాదండి బా చేసింటారు వీళ్ళయితే
మనం ఎన్ టి ఆర్ ని చూసుకున్నట్లయితే దీంట్లో నాన్నకు ప్రేమతో లో స్టెప్స్ భారీగా వేసినాడండి డ్యాన్స్ అల్లు అర్జున్ తీసుకుంటే సరైనోడు లో
సరైనోడు లో ఉంది ఆ ఇది ఉంది కదండి మరి అది
దువ్వాడ జగన్నా దువ్వాడ జగన్నాదాం ఆ డీజే మళ్ళీ ఇది పుష్పలో కూడా అందరూ ట్రోల్ చేసినారు కదండి అప్పుడు మూవీ రాకముందే అల్లు అర్జున్ ని
అవునండి
బాగా కష్టపడతారండి ఎన్ టి ఆర్ హీరోస్ హీరోయిన్స్ గానీ ఎవరు ఊరికే వాళ్ళకు ఫలితం దక్కదనమాట
అవునండి అవును హీరోయిన్స్ లో కూడా
హ్మ్ అవునువును తను కూడా చనా డ్యాన్స్ నుంచి హీరోయిన్ స్టేజ్ వెళ్ళింది
చాలాబాగా చేస్తుందండి డ్యాన్స్ అయితే తను కూడా నాకు ఇష్టం సాయి పల్లవి శ్రీ లీల
ఆ
వీళ్ళు బాగా చేస్తారండి డ్యాన్సు
అవునవునండి ఇప్పుడు ఎన్టీఆర్ కి అల్లుర్జున్ కి రామ్ చరణ్ కితీసుకుంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఎన్టీఆర్ కి వాళ్ళ నాన్నవాళ్ళు రామ్ రామ్ చరణ్ కి చిరంజీవి గారు మళ్ళీ అల్లు అర్జున్ కి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా చిరంజీవి మామగారు మళ్ళీ అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్నగారు అట్లా సపోర్ట్ ఉంది మీకు నాని ఐడియా ఉందా నచురల్ స్టార్ నాని ఎటు వంటి సపోర్ట్ లేకుండా పైకి వచ్చినారండి న్యాచురల్ స్టార్ నాని గానీ రవితేజ గాని అసలు వాళ్ళకి ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ లేదు ఇండస్ట్రీలో కానీ వాళ్ళు ఓన్ టాలెంట్ తో వాళ్ళ సత్తాతో పైకి వచ్చినారు వాళ్ళు
అవునాండి
ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చండి అంటూ ఉంటారు వీళ్ళు కూడా కష్టపడతారు రామ్ చరణ్ గారు
అంటే కష్టం పడతారండి కానీ ఇప్పుడు సపోర్ట్ ఉంటే కొంచెం తొందరగా వస్తారు ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుంటే చాలా కష్టం అవుతుది కదండి ఇప్పుడు మనం వెళ్ళాలన్న అంతే చాలా కష్టం కదా
అవును అవును ఆ గేట్ దగ్గర కూడా పోనీయరు ఎవరన్నా తెలిసినళ్ళు ఉంటే మన చూసి అట్లా ఏమన్నా అవుతుంది
ఆ అంటే తెలిసి రికమెండేషన్ తో వెళ్ళొచ్చ అండి కానీ మన ప మనమే వెళ్ళాల అంటే అవ్వదండి అక్కడ అయితే
ఉ అట్లా అండి ఇప్పుడు అట్లా వాళ్ళ సపోర్ట్ లేకుండా బాగా చేస్తారండి నాని యాక్టింగ్ కూడా పీక్స్ లో ఉంటది ఒక సినిమా వస్తుంది కదా అది సినిమా పేరు గుర్తు రావడం లేదు తొందరగా నాకీ జడలు వేసుకుని ఉంటాడు నాని
జడలు వేసికుపోయింటారా
పాట పాటలో నాని హెయిర్ స్టైలు ఇప్పుడు జడలు కట్టుకొని ఉంటడు రెండు పక్క ఆయాశేర్ అని ఒక సాంగ్ ఉంది ఆ సినిమా పేరు నాకు గుర్తు రావడం లేదు అబ్బా ఆ పాటలో నాని ఏంది ఇంట్రడక్షన్ డ్యాన్సు సూపర్ ఉందండి నేనైతే ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ మూవీనేం నాకు గుర్తు రావడం లేదండి నానిది న్యూ మూవీ ఇంకా రాలేదు
ఇది రాదే శ్యామ్ ఉంది కదండి అది కూడా దాంట్లో యాడ్ యాక్టింగ్ కూడా చాల బాగుందండి అంటే డబల్ యాక్టింగ్ లాగా
ఆ రాధే శ్యామ్ అంటే ప్రభాస్ స్తే కదండి
కాదండి సారీ స ఇది శ్యామ్సింగర అండి
ఓ శ్యామ్సంగ్ అదే కదా ఆ బాగుంది బాగుంది శ్యాంసింగ్ రాయ్ కూడా బాగుందండి మంచి యాక్టింగ్
ఆ చాలా బాగుందండి యాక్టింగ్ కూడా అందులో
అన్ని మూవీస్ లోను నాని యాక్టింగ్ భారీ ఉంటుందండి
కానీ సింపుల్ గా బాగా చేస్తాడండి
అవును న్యాచురల్ గా అందుకే అతనికి న్యాచురల్ స్టార్ నాని అంటారు
అవునండి అవును
మ్ బాగ చేస్తాడండి యాక్టింగ్ మంచిగ ఉంటుంది రవితేజగారు కూడ అసలు ఎటువంటి సపోర్ట్ లేదు రవితేజ గారికి కూడ సోలోగా పైకి వచ్చినారు
అవు రవితేజ కూడ బాగా చేస్తాడండీ ఏమంటే కొంచెం నాకి
కామెడీ మంచిగ ఉంటుందండి రవితేజది.
ఎక్కువ కామెడీ చేస్తారు.
అవునవును బా ఫుల్ గా నవ్విచ్చేస్తా
కానీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తే నా రవితేజతో పాట్ టు బ్రహ్మానందం గారు ఎక్కువ ఉంటారండి. అవునండి
ఎవ్వరు టాలెంట్ వాళ్లదండి ఇప్పుడు మనంహి ఇప్పుడు ఒక ము మ్ కామెడీలో తీసుకుంటే బ్రహ్మానందం గారు అదేంది గిన్నిస్ బక్ కి ఎక్కినారు కదండి అవును చాల ఆషా మాష కాదు
కానీ ఒక్కొరికి ఒక్కొ ట్యాలెంట్ ఉంటుంటాది కదా దాంతో పాటు వాళ్ళు, అంత కష్టపడింటారు దాని కోసం
అవునవును ఎన్ని వెయ్యి మూవీల్లో నటించినారంట ఆయన బ్రహ్మానందం
అవునండి ఎన్ అంటే కామెడీ సీన్స్ కదా
ఎంత ఎంతగా నవ్విస్తారంటే ఆ ప్రజల్ని
అవునండి ఇప్పుడు మూవీ ఎన్ ఎంత బాగున్న ఒక కామెడీ సీన్ కూడా లేకుంటే, మూవీ చూడాలనిపియదండి కామెడీ ఉంటే కామెడీ ఉంది చూద్దామని ఒకరికి ఒక్కొరికి ఒకటి ఉంటది కదా ఒక్కొరికి యాక్క్షన్, ఒక్కొక్కరికి యాక్షన్ అంటే ఇష్టం అలా కానీ ఎక్కువ కామెడీ ఉంటే బాగ చూస్తారు. అంటే ఎక్కువ బోరింగ్ గా ఉండదు మూవీస్
అవునండి అన్ని ఉంటేనే అండి మూవీ అంటే, కామెడీ ఉండాలి, థ్రిల్లింగ్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి అన్ని కలిస్తేనే మూవీ. ఇప్పుడు ఒకే స్టోరి పైన పోయిన ఏం అంత హిట్ అవ్వదు
బాగుండద అవునండి
త్రిబులార్ రాకముందండి, అందరు అనే వాళ్ళు ఏమంటారంటే, ఆ ఎన్టిఆర్ గొప్ప నటుడు రామ్ చరణ్ చేయలేడు అది ఇదని అనేవాళ్ళు మామూలుగా అబ్బుడు ఇండస్ట్రీ టాక్ కానీ మూవీ వచ్చినప్పుడు చూస్తే ఎవ్వరు ఏం తక్కువ చేయలేదండి ఇద్దరు యాక్టింగ్
ఇద్దరు బాగ చేసినారు అవునండి అవును కానీ ఎక్కువ ఎక్కువ ఎన్టీఆర్ కంటే రామ్ చరణే ఎక్
మ్ చేసినాడు మ్ అంటే ఆ అనేవాళ్ళు రామ్ చరణ్ ఎ చేయలేడు అది ఇదని కానీ ఎన్టీఆర్ ని డామినేట్ చేసేలా చేసినాడు రామ్ చరణ్
అవునండి అదేమో నిజమే బాగా చేసినారండి.
బా చేసినాడండి యాక్టింగ్ ఆ మూవీల అయితే, నాకైతే బాగా నచ్చింది. డైరెక్టర్ గారు కూడా రాజమౌళి గారు ఇద్దరు హీరోస్ ని పెట్టి తీసేదప్పుడు ఒక హీరోని డామినేట్ చేసి ఇంకో హీరో ని హైలైట్ చేసిన ఫ్యాన్స్ గొడవ పడ్డాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి, ఎవ్వరి క్యారెక్టర్ నీ ఏం తక్కువ చేయల ఇ ఇద్దరికీ ఈక్వల్ క్యారెక్టర్స్
ఇద్దరికీ ఈక్వల్ క్యారెక్టర్సే
మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైట్ జరిగేటప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ కొడతాడు ఎన్టీఆర్ ని తర్వాత ఎన్టీఆరు మళ్ళీ కొడతాడు రామ్ చరణ్ ని
రామ్ చరణ్ అవునండి
అవును ఇప్పుడు ఎన్టీఆర్ ని కొట్టి రామ్చరణ్ కొట్టి రామ్చరణ్ ని ఎన్టీఆర్ కొట్టలేకపో తే మళ్ళా అప్పుడు బాగోదు కాని ఫ్యాన్స్ మధ్య గొడవలు అయితాయ్
అవునండి ఖచ్చితంగా అయితాయి కదా
ఆ వీళ్ళు మూర్ఖులు అన్నమాట అది మూవీ అని కూడా గమనించలేరు ఊరి గొడవ పడ తంటారు
చనా మంది అలాగే ఉన్నారండి ఇప్పుడు
అవునవునండి బాగా కష్టపడతారండి మూవీస్ లో ఉండే మూవీస్ తీసేవాళ్ళు కూడా హీరోస్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎవరి కష్టం వాళ్ళ వెనక క్క ఉంటుంది ఎప్పుడైతే ఆ సినిమా ఆ హిట్ అని వస్తుందో అప్పుడే వాళ్ళకి హ్యాపీనెస్
అవునండి అదేమో నిజమే
ఉమ్ అవునండి అంతేఅండీ మనం కూడా అలా కష్టపడి ఏదోటి సాధించాలా
అవునండి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి మనం చనా కష్టపడి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని అంటేనే మంచిది కదండి చాలా బాగా ఎంతో కష్టపడి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్క టాలెంట్ ఉన్నట్లు వాళ్ళకి మూవీస్ లో టాలెట్ ఉందిలా
అవునవును ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉండింది ఏమంటే మనం దాన్ని వెతుక్కోనం మనకి ఏ దగ్గర ఉంది అని చెప్పి వెతుకొని దాంట్లోనే మనం ముందుకు పోయి చూడాలా సరే అండి థ్యాంక్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకునేందుకు ధన్యవాదాలు
ఓకే థ్యాంక్ యూ అండి